హలో హాయ్ అండి ఏం చేస్తున్నారాండి
ఏం లేదండి ఇప్పుడు వంట పూర్తిగా చేశాను
అవునా ఏం చేశారంండి మరి ఈ రోజు లంచ్ లోకి
ఆ రైస్ పెట్టాను మళ్ళీ కందిపప్పు టమాటా
అవునా అంటే పిల్లలకు బాక్స్ పొద్దున వండలేదా అండి మరి
పొద్దునా అది గోధుమ రొట్ట చేశాను చపాతి
అహా పిల్లలకు చెపాతి చేసారా
టిఫిన్ అయింది అతనికి బాక్స్ కూడా పెట్టాం అబ్బాయికి
అ అంటే లంచ్ లోకి కూడా చపాతే పెట్టేశారా అండి
హ్మ్ చపాతే పెట్టినా ఆలుగడ్డ కుర్మా చేసిన
అవునా ఇంకా అన్ని పనులు పూర్తయ్యాయ మరి ఇప్పుడు లంచ్ తినడానికి రెడీ అయిన ఓన్లీ వంట మాత్రమే ప్రిపేర్ చేశారా
వంట మాత్రమే ప్రిపరేషన్ చేసిన ఇగ తినాలే
అవునా ఉన్నారా అండి మన
ఉంటేదండీ ప్రెసెంట్
ఉ ఒక టమాటా పప్పెనా ఇంకేమన్నా కర్రీసు గిట్ల చేసావ్
ఒక టమాటా పప్పు దానిలోకి కొన్ని పాపడాలు
ఉ హు
మళ్ళీ అదే మామిడి కాయ పచ్చడి
ఆడ పచ్చడి పెట్టారా అండి అవునవును బాగుంటది పెట్టా పెట్టినారా అదే చాలా మంది మే నెలలో పెడతారు కదా
నేను మే లో పెట్టలేదండి జూన్ లో పెట్టా
అహ వర్షమ్ గా జూన్లో పెట్టారా అదే మీ చెట్టు ఉందా అండి కోనచ్చుకుంటారా కాయలు హ్మ్
లేదండి మార్కెట్ లో కొనకొచ్చుకున్నా
మార్కెట్ లో కొనుకోచ్చార అవునా అందాజ ఎంత పెట్టారాండి ఒక మూడా మూడు కిలోలు నాలుగు కిలోలు పెడతారా లేదా? కొంచెమే పెట్టుకుంటార
రెండు కి రెండు కిలోలు తెచ్చాను రెండు కిలోలు పెట్టిన అంతే
అంతేనా అంటే నూనె ఒక కేజీ పోసారా అండి
అంత పోయలేదండి
ఆహా! ఉండదు రెండు కిలోలు
పల్లీ నూనె, అంటే రెండు కిలోల కేజీ అవసరం లేదు కదా అర్ధ కిలో హాఫ్ కేజీ ఓర్షాను కిలో పావు కిలో చొప్
ఆహా కిలకు పావు కిల చొప్పున రెండు కిలోలకు అర కిలో పోసార
అర కిలో వోసార
అవునవును అది కొత్తల పచ్చడి టేస్ట్ బావుంటాదండి
ఆ బానే ఉన్నది ఊరిందండి వచ్చిపోయే వానలకు మంచిగా ఊరింది
హ్మ్ ఇగ ఇంక కొన్ని రెండు మూడు నెలల తర్వాత ఎందుకో తినబుద్ధి కాదు ఇగ ఇప్పుడున్నంత అంచిగ అ నిపియదు రెడ్ ఇట్ల ఎర్రగున్నపుడు కొత్తగా పెట్టుకున్నప్పుడు మంచిగా అనిపిస్త ఉంటుది
కొత్త పచ్చడి తినాలి అనిపిస్తుది కొన్ని రోజు అయినాక బోర్ అనిపి బోర్ కొడుతది
ఒక మామిడి కాయ్ పచ్చడి పెట్టారా అండి ఇంకేమన్నా పచ్చళ్ళు పెట్టుకున్నారా
ఏం పచ్చడి పెట్టలేదండి మాడికాయ పెట్టిన అండి ఎన్ని పచ్చలు పెట్టినా మాడికాయ సాటి రాదు అందు గురించి ఒక మాడిక ఖచ్చితంగా పెడతారండి
అవును ఈ సమ్మార్ వస్తే అందరు మావిడికై పచ్చడి కారంపొడి పట్టిస్తరు మీరు పట్టించారా పసుపువ కొట్ కొట్టిస్తారు కదా
పసుపూ పట్టిచ్చాను కారంపొడి కూడా పట్టించిన పచ్చడి గుడా కంప్లీట్ అయింది మూడయితే
మూడు కంప్లీట్ అంది అంటే కొంతమంది చింతకాయ కూడా కొనుక్కొని చింత పండు కూడా సి పెట్టుకుంటారు ఒక ఆరు నెలక అట్లా
చేసుకుంటారు గాని అంత ఏం లేదండి మేము బజార్ లోనే తెచ్చుకుంటాం పా పప్పుల తోటి సామాన్ చిలర్ సామాన్ మ
అవునా అండి హా మేము గుడా అంతే కారంపొడి పట్టించినాం పసుపు పట్ సినాం మూడికాయ పచ్చడి పెట్టినాం
మీరు చింత పండుగొట్టారా కొనుక్కొని
అవునవునండి అంటే మాకు మా అత్తమ్మవాళ్లు తెస్తారు అట్లా చింతపండు చింతకాయ తెచ్చి చింత కొట్టి ఎండబెడితీ చింతపండు చేస్తారనమాట అట్లా ఉంటది ఒక ఆరు నెలల వరకు మ ఇగ నల్ల పడకుండా మనం ఫ్రిడ్జ్ లో పెడతం కద అండి
ఫ్రిడ్జ్ లో పెడితే తెలగనే ఉంటదండి ఎన్ని రోజులు అని ఏం లేదు అయినా మేము కొంచెం చార్ ఎక్కువనే వాడ చేస్తా పులుసులు కర్రీస్ అంటే కూరల కన్నా ఎక్కువ పులుసులే వండుత అన్నమాట మాకు చింతపండు ఎక్కువ రోజులు ఏం నడుస్తు ఆరు నెలలు
నెలకరకి ఇలా తింటారా అండి చారు
హ్మ్ అరకిలంటె ఇగ చెప్పలేనండి వారానికి ఒకసారి అయితే పప్పుచారు ఖచ్చితంగా ఉంటది ఈ పప్పు చేసినప్పుడల్లా చారు ఆలుగడ్డలు వండినప్పుడల్లా చారు వంకాయ చేసినప్పుడులా చారు ఖచ్చితంగా ఉండాలి మా సార్ చారులేనిదే అన్నం తినడు గౌడు మళ్ళీ కొంచెం చారు చేయకపోతే ఇక ఆయనకు తినాలనిపియదు ఇక
జారది కొందరికి చారు లేదా పెరుగు అలవాటు ఉంటది
ఈనకు చారు అలవాటు ఆ చారు వంకాయ ఆలుగడ్డ పప్పు చేసినప్పుడు చారు చేయపోత్ తే ఆ రోజు కొంచెం తినడు గొడవ చేస్తాడు. ఇందుకని ముందే చారు పెడిత అయిపోతది అన్నట్టు కొంచెమైనా చేస్తా అందుకే చింతపండు వాడకం ఎక్కువ ఉంటది ఇంట్లో మళ్ళా మాకు బాక్సులు ముగ్గురు పోతారు కదా ఇక కొంచెం కర్రీస్ కూడా సేవ్ కావాలని కూడా చారు వాడతా ఎక్కువ
కూరగాయలు బాగా పడతాయండి చారు లేకపోతే
అవునండి మరి ఇప్డు ముగ్రు ముగ్గురు బాక్స్లు పెట్టుకుని పోతారు ముగ్గురు తినేసి వెళ్తారు కదా మళ్ళా ఈవినింగ్కి కావాలే
మాక్సిమం అయితే అదే కర్రీ సర్దుబాటు చేస్తా లేదు అను కుంటేనే ఏమన్నా కొంచెం సరిపోకపోతే ఎగ్స్ అన్నా ఏమన్న ఒకటి ఫ్రై చేస్తాను అంత వరకు అంతేనండి ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ కర్రీస్ వండను మార్నింగ్దే పొద్దున సాయంత్రం సరిపోయటట్టే వండుతాను ఈ పప్పులు వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువనే వేసుకుంటాము అంటే ఈరోజు పాలకూర పప్పు చేసినా కదా అదే సరిపోత్ది దాంతో పాటు చారు కూడా ఉంటాది
దేనిలోకి కామ్బినేషన్ చారే
ఆ
మీరు మామిడికాయ పచ్చడి పెడతలేదాండి మరి
పెట్టినామ అండి పెట్టినామ అండి అంటే ఈసారిగా మాకు అక్కడ మా ఊర్లో బోనాలు జరుగుతాయి అక్కడ పోయినప్పుడు ఆ చెట్టుకాయలు తెలిసిన వాళ్ళు తెంపితే ఒక రెండు కిలోలు అన్నిస్తే అక్కడే పెట్టుకొని వచ్చామా అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడనే ఇక ప్రత్యేకంగా నేను వచ్చి ఇక్కడైతే ఏం పెట్టింది ఏమి లేదు అక్కడే పెట్టేసుకొని మా అత్తమ్మకో కేేజికోనిచ్చినన్నమాట సరిపోద్ది ప్రస్తుతం ఆ చెప్పండి
మంచిగున్నదా టేస్ట్
ఆ బావుందండి కొత్తావకాయ కదా అది చేసిన కలిపిన రోజే మనం అన్నం కలుపుకొని తింటాం కదా అది బావుంటది ఇంకా మేము త్రీ డేస్ నుంచే తినడం స్టార్ట్ చేసి కొత్తమావిడికాయ్ పచ్చడి కదా అని హ్మ్ టేస్ట్ బాగుందం
ఎలా ఉంటాది కిలో మరి కిలో పచ్చడి సరిపోద్ధా మరి.
అంటే ఇగ సరిపోతాదా అంటే సరిపోదు మధ్యలోనే ఒడుస్తాది. ఇగ వాళ్ళు చెట్టు కాయలు రెండు కిలోలే ఇట్టిన్న రెండు కిలోలే పెట్టేసిన. ఇగ అక్కడ మా. అత్తమ్మ వాళ్ళు ఉంటరు కదా అని వాళ్ళ కి ఆఫ్ సగం ఉంచి నేను సగం తీసుకొచ్చినా తర్వాతగా మా అమ్మ వాళ్ళయినా లేదా మా అక్క వాళ్ళ అయినా పచ్చళ్ళు పెడతారు పోయినప్పుడు వాళ్ళు పెడతారు ఎట్లా పచ్చాలని ఈ సారి నీ కొంచెం పచ్చడం మీద ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట
అదే నా ఆ పచ్చడిగాక ఇంకేదన్నా సీజన్ పచ్చళ్ళు వస్తయీ కదా పెడత
సీజన్ అంటే ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయండి మా ఇంట్లో నిమ్మకాయ ఊరేసుకున్నాం అది లేకపోతే నిమ్మకాయ పోపె కొనిదింటాం
చింతకాయ ఉంది అంటే చింతకాయ కూడా నేనేం పెట్టలేదు మా ఆడబిడ్డ పెట్టింది అది తను పంపిస్తే అదే ఉంది దన్నమాట
హ్మ్ సీజన్ అంటే మనకు దీపావళి అప్పుడు ఉసిరికాయలు వస్తాయి అప్పుడు ఖచ్చితంగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటా
ఇగ ఎప్పుడన్నా మనకి చికెన్ పికెలు తిని బుద్ధి అయితే చికెన్ పచ్చడి కూడా పెట్టుకుంటాం అన్నమాట
చికెన్ పచ్చడి ఎన్నిరోజుల దాకా బాగుంటుంది మరి పికిల్
అది పెట్టినాంక వారం రోజుల తర్వాత తింటేనే టేస్ట్ ఉంటదండి ఎందుకంటే అది ఎక్కువ రోజులు మాగుతా అంటేనే ఉప్పు కారం టేస్ట్ బాగావస్తా ఉంటది
వెంటేనే బాగుండదా మరి
ఆ చెప్పండి అ వె ఆ వెజ్ తింటే కారం కారంగా ఏదో మనం ఉపకారం తిన్నట్టే అనిపిస్తుందండి ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి త్రీ డేస్ ఊరినా మనకి ఏం అనిపయదు పుల్ల పుల్లగా మన వెల్లిపాయల టేస్ట్ బాగా చ్చి తినకొద్దదు అవుతుందిగాని ఈ చికెన్ పచ్చడి వెంటనే మూడు రోజులకు తింటే అటు ఉప్పు కారం నూనెలా కలుపుకొని తిన్నట్టు అట్టే ఉంటుంది మినిమం ఒక వారం రోజులైనా కొంచెం మాగితే దాని ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటా ఉంటంది ఇంకా డేస్ ఎక్కువవుతా అంటే టేస్ట్ మారుతా ఉంటుంది దానిది
పెట్టినవా అండి సమ్మర్ లో ఎప్పుడైనా
ఈ మధ్యలో సమ్మర్లో పెట్టలేదండి ఇగ అప్పుడు లాస్ట్ డిసెంబర్లో ఏమో పెట్టాను అంతేగా ఇగ మళ్ళీ మధ్యలో పెట్టలేదు ఇగా. పెట్టాలి పెట్టాలనడు అయితందే గాని దాని మీద ఇంట్రెస్టు ఉంటాలేదు ఈ ప్రస్తుతానికి పచ్చలు ఉన్నాయి కదా సెట్ అయితంది చూడాలి మధ్యలో ఎప్పుడైనా పెడత్ అంతే పెడతానండి
పెట్టుకోవచ్చు కదా బాక్స్లకు ఇబ్బంది కాకుండా ఎప్పుడైనా.
ఆ అదే ఎప్పుడన్నా కొంచెం చేతనై చేతకాకపోయినా కర్రీ లేకపోతే ఒక రైస్ పెట్టేస్తే పచ్చలు పెట్టుకొని పోతారు కదా.
ఉండాలా తినే వాళ్ళకు చికెన్ ప పచ్చడా తినే వాళ్ళకు పెటిందే
పెడతానండి ఇంకా ఇంకేం చేస్తున్నారండి పిల్లలందరు వెళ్ళిపోయారా అయితే ఎవళ్ళ పనులకు వాళ్ళు స్కూల్సు కాలేజు
వెళ్ళారండి
ఉ మా పిల్లలు కూడా వెళ్ళారండి, ఇగా అందరు మళ్ళా సాయంత్రం వరకు వస్తారు ఎవరైనా ఇన్ ఇట్లాగా ఉండడమే ఖాళిగానే
అప్పటి వరకు ఏం చేస్తారండి మీరు ఇంట్లో ఖాళిగా కూర్చుంటారా లేకుంటే ఏమైనా వర్క్ చేస్తారా.
ఇక ప్రస్తుతానికయితే ఏం లేదండి ఖాళీగానే ఉండుడు ఇగ ఇప్పడుదంకా పని అయితది పన్నెండు గంటల దాంకా పన్నెండు తర్వాత నార్మల్గా అన్నమ్ అన్నం లంచ్ తినేసి కాసేపు అట్లా టీవీ చూసి కాసేపు స్నాప్ స్నీప్ లైతే యేసి లేస్తేనే ఉంటాం ఫోర్ అయి ఎత్తను ఉంటాది ఫోర్ థర్టీకి మా చిన్న పాపకు స్కూల్కి వెళ్ళి తీసుకురావాలా ఆమెకి.
ఆమె రాదా అండి రోజు వెళ్లి తీసుకురావల్లా
అంటే బ్యాగు బరువు ఉంటది కాబట్టి ఆమె రాలేదండి చ్ అంటే ఒకతైతే వస్తాది. అప్పుడు బ్యాగ్ లేదు కాబట్టి బ్యాగు ఇగో మొన్న నుంచి బుక్స్ తీసుకున్నా కదా. బరువుంటాది అందుకని ఇక వెళ్లి తీసుకొని వస్తా
క్లాసెస్ స్టార్ట్ అయినాయా అమ్మాయికి
ఆ స్టార్ట్ అయినాయండి లెసెన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఒక వన్ చాప్టరరో టూ చాప్టర్సో అయినాయంటా ఎవరీ సబ్జెక్ట్లో. చెప్పింది అందుకే మామీగాని బుక్స్ పట్ కోత సాయంత్రం నువ్ రావాలని చెప్పింది అనమాట సాయంత్రమో ఫోర్ థర్టీకి స్కూల్ దగ్గరికి నడుచుకుంటు వెళ్ళి ఆమెని తీసుకొచ్చేసర్ కి ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అవ్వుదండి
అమ్మాయి ట్యూషన్కి వెళ్తాతా మరి
ఇప్పుడు ఇంకా ఏమ్ టూ టూషన్స్ మాను పంపించాను ఇక ఇయరు పంపాను ఇంట్లోనే చదిపిస్తాం అను కుంటానా ఎందుకంటే పెద్దామా ఆల్రెడీ కాలేజ్కి వెళ్లి వస్తాది ఇక చిన్నమే ఒకతే కదా చెప్పుకోవచ్చు. అని అనుకుంటున్నా ట్యూషన్స్ దగ్గర లేవ్వండి దూరం ఉన్నాయ్ ఈ వరకు చెప్పే ఆమె కూడా చెప్ పొను అని ఒక మాట అంది ఒకవేళ ఆమె చెప్తే పంపిస్తా లేకపోతే లేదు అనుకుంటున్నా. సరే అండి
సరే
థ్యాంక్ యూ అండి మరి ఉంటున్నా
సరే
ఉమ్